హలో ఇంగో ఈరోజు నార్మల్గా మాకు ఈరోజు జెండర్ ఈక్వాలిటీ గురించి ఒక టాపిక్ తీశినారన్నమాట
అవునే
జెన్డర్ ఈక్వాలిటీ అంటే ఏమి అంటే అమ్మాయిలు ఎట్ల ఉండాలి ఇట్ స్ట్రాంగ్గా బిల్ట్ అవ్వాలి అని చెప్పి
ఉమ్
అంటే మాకు ఆ ఒక్క మూవీ గూడ చూయించినరు ఇంట అంటే నీరజ అని ఒక మూవీ సో అందులా అది రియల్ స్టోరీ రియల్ స్టోరీ అందులో ఆమె ఉంటది గదా సో ఫస్ట్ ఏదంటే యాస్ పర్ సొసైటీ నార్మ్స్ ఆమె కూడా ఒక మ్యారేజ్ చేసుకుంటది మ్యారేజ్ చేసుకున్నాక వాడు సైక్ కొంటారు సైకో ఉంటా తరుబింగ వీళ్ళకి తెల్వకుండ వాళ్ల డాడీకి అర్థం అయితది గానీ వాళ్ళ మమ్మీకి అప్పటికి అర్థం కాదు వాళ్ళ మమ్మీ ఏమంట దంటె నీవు లాడుగ పెరిగినవు కాబట్టి నీకు అట్ల అనిపిస్తుంది నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి అని అంటది
కానీ
టూ టైమ్స్ అట్ల వెళ్తాదామే కాకపోతె థర్డ్ టైమ్ ఇంకామె వెళ్ళదు వాళ్ల డాడీ అంటడు ఏం అవసరం లేదు ఉండని ఇంకా నాకేం భారం కాదా అమ్మాయి అది ఇది అని చెప్పి ఉంచుకుంటడు ఉంచుకున్నంక ఆమె డ్రీమ్ ఏందంటే ఆ మోడలింగ్ చెయాలని అండ్ మోడలింగ్ కి ఎప్పటినిన్ ఎంతో ఏసాను పెళ్లి అవ్వకముందు నుంచి అప్పుడు మానేశారు పెళ్లయినంక సో మోడ్ లింగ్ కంటిన్యూ చేసుకుంటా ఆమెకి ఏ రాస్ చేస్తున జాబ్ చేవాలని ఆమెకు ఆశ ఉంటది. సో దానికి ప్రిపేర్ అయ్యి ఏ రాస్ చ్చేస్ కూడా అయితధామే ఏ ఏ రాస్ చేస్తారన్న సర్ చేస్తారు చూడు వాళ్ళును ఏమంటారు.
ఆ ఏరోశాసర్
ఆ అందు అయితే ఇంక ఆమె అందులో చేయాలి మోడలింగ్ ఎట్లా అలవాటు ఉంది. వాళ వాళ్ళకి ఇంకా ఇంగ్లీష్ మంచి రావాలి. వాళ్ళకి ఐడియా కూడా ఉండాలి. తెలిసి ఉంటది కదా ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి సో ఐడియా ఉంది ఆల్రెడీ మోడలింగ్ చేసింది. కాబట్టి ఎవరేకడుంటర్ ఐడియా ఉంటంది కాబట్టి ఆమె సెలెక్ట్ అవుతుంది సో ఇం పోతది పోయినాక అక్కడ ఏం చేద్దాం అంటే వాళ్ల మమ్మీ అప్పటికి ఏమంటది అంటే ఎందుకు నువ్వు జాబ్ ఉన్నంకా మంచి మోడలింగ్ నే కున్నంకా జాబ్ ఎందుకంటే లేదు లేదు నా ప్యాషన్ నేను ఫాలో అవ్వాలనుకుంటానని చెప్పి ఫాలో అయితే షి ఆ ఆమె వల్ల మన ఇండియన్స్ ఎంతో మంది బత్ కినరు కానీ అమె చనిపోతది. అది ఇంకా ఆమె ఎప్పుడు చనిపోతది అంటే ఆమె బర్త్డే రేపన్న రోజే చనిపోతది అది ఆళ్ల మమ్మీ చెప్పిపోతది ఏమనంటే నా కోసం ఒక ఒక ఎల్లో డ్రెస్ అట్ల చెప్పిపోతది అన్నమాట ఇట్ ఇట్ల డ్రెస్ పిక్స్ తీసి పెట్టు అది ఇది అని చెప్పి
హ్మ్
తీసి పెట్టు అంటే వాళ్ళ మమ్మీ నిజంగా తీసి పెడ్తది అన్ని తీసిపెడ్తది ఆమె వస్తది ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోనికనీ లాస్ట్ కి ఆ పాకిస్తాను ఎయిర్ ఐజాక్ అయితది ఐజాక్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళ నుంచి కాపాడుతది అన్నమాట ఈమె
ఆ...
అయితే అందులో ఒక చిన్న పిల్లకి చెప్తది. ఏమనంటే నువ్వు కిందికి దిగినంక ఒక ఆమె నా కోసం చాలా ఏడుస్తుంటది ఆమె దగ్గరికి ఎళ్ళి జప్ ప్పు ఆ అంటే ఇంకా బాధ పడకు కు మను వాళ్ళ మమ్ నే ఆమె తోనే ఉంటా తను ఆ తను అప్పుడూ నీతోనే ఉంటది. ఆ అనీ చెప్పమను నే సార్ ఎల్లో డ్రస్ ఏసుకోలేకపోయినా కానీ నెక్స్ట్ లైఫ్లో మళ్ళ నువ్వు నువ్వు తెచ్చిన ఎల్లో డ్రెస్ వేసుకుంటా అని చెప్ పనీ ఎటూ వతు ఎమోషనల్ మూమెంట్ అది ఇం కట్ల ధైర్యంతోన్ అంతమందిని కాపాడిందంటే ఆ ఒక్కమ్ అంటే ఆమె మేజర్ స్టెప్ తీసుకుంటది. ఆమె చనిపోయినంక వాళ్ళ పేరెంట్స్కి ఆ అది పద్మభూషణ్ అట్ల ఉంటది గదా
అవును అదే
నువు గుడా ఏదన్న మూవీ ను చెప్పు
అవున మొన్నా అదెక సినిమా పేరు గుర్తొస్తలే నాకు కానీ మంచిగుంటది సినిమా
మ్ హ్
ఏది ఒక తమిళ్ సినిమా ఏదో ఉంటది. అదేం చేస్తదంటే ఓ కో అద ఒక బోర్డు తెచ్చకుంటారు అది క్యారం బోర్డు అదే విధంగా ఆహా బోరు కాడ నుంచి హగ్ అంటే అది మీరు పోయినాక గ్లాస్ పెడతారు ఇప్పుడేది శిషం క్లాస్ కాపెట్టు దాని మీద అదే ఇంకా ఆ అది పెడతారు ఒక క్యాండిల్ ముట్టిస్తారు ఫస్ట్ ముట్టిచ్చి క్యాండిల్ మీద పెట్టి పెట్టిన తర్వాత దాని మీద అది పెడతారు గ్లాస్ పెడతారు గ్లాస్ పెట్టీ కుండ పెడతారు పెట్టిన తర్వాత ఏమైతదంటే ఇది లాస్ హాష్ చుట్టుముట్టుంటారు కదా ఆ క్యారం బోర్డ్ చుట్టుముట్టి ఎక్కడైతే మనం కాయిన్ పెట్టి కొడతామో అక్కడ చా ఫోన్ సైట్స్ ఏమో అవి ఉంటాయి ఏబిసిడి లు రాసి ఉంటాయి ఎ వేసి కింద అవన్ని రాసి ఇంకా సెటర్లు ఉంటాయి కొంచు అది ఏందంటే దయ్యం ఉంటది అంటంటే అంటదిగా ఒకొ ఒక దాని లెక్క ఉంటది అది ఆ ఏ అది అది అన్నారు అనుకో దెయ్యం వస్తది ఎంబడే అంటే ఇగ అడుగుతారు ఇగ దెయ్యం నీ పేరు నీ పేరు ఏమి అంటే
అంటే ఇది హార్రర్ మూవీ ఆ థ్రిల్లింగ్ మూవీ ఆ
అంటే అది తెలియదిగా చెప్పలేను అది ఆళ్లే చేస్తారు కాల్స్కో
ఉహూ
అది ఇట్లా అది ఇంకా పార్ట్ టూ ఉంది దానికి ఇంకా చెప్పాలా అ పైకి తెచ్చి ఇదేం దయ్యం రా అనుకుంట కానీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ఉంటారు గా
ఉమ్
వీళ్ళందరినీ అందరు అంటే వీళ్ళు ఏం చేస్తారు ఫ్యూచర్ లో ఆ ఫ్యూచర్ ఎట్లుంటది అది అని ఉంటది అడుగుతారు ఎప్పుడోస్తాయి అంటే డేట్ చెప్తది పైస అంటే మొత్తం ఒక్క లెటర్ లో చెప్తూ ఉంటది వీళ్ళు రాసుకుంటూ ఉంటది దెయ్యం ఏం చెప్తుంట ఒక్క బుక్కలో ఆ ఏం అంటరు ఆ మిది మీద గ్లాస్ ఉంటది గద ఆ నీ పేరు ఏముంది అర్థంకాలే ఏకాడి కోతా ఇట్ల అంజ పెరుగుతాయి పాయిట్ లెక్ జరి జరికడుకైతై మళ్ళ మొత్తం అనుష అంటే అదే ఏ ఎల్ మళ్ళా దాదత యువ్ అట్ల పోతాయి పోయి పోయి లాస్ట్ కి పేరు పచా తెలుస్తది హక
హమ్ హమ్ హమ్ అంటే ఇది కొంచెం హార్రర్ మూవీఏ
హమ్ అట్లనేయిగ
హమ్
కనీ మంచిగా ఉంటంది అయితే హమ్ కే ఎప్పిన
ఆ అప్పుడు చెపుంటివి చూడు మాయా సమంతింగ్ అదేనా
హమ్ ఉండొచ్చు అదే ఉండొచు మల చేపెయ్యాలి కానీ మస్తు హైలెట్ ఉంటది అంటే ఒక్కరు చచ్చిపోతాడని అని చెప్తది అది ఈ రోజు ఒక నైట్ చచ్చిపోతాడుని కానీ అంటే ఇద్దరు పేర్లు సేమ్ ఉంటయ్ ఒకడు తడు కూడు ఇంట్ల ఆ ఇంట్లో కూడా చచ్చిపోతది ఇంకా వాళ్ళకు బిజినెస్ పెడతదిగా అహహ క్యారం బోర్డ్ ఏదో సంథింగ్ అని బిజినెస్ పెట్టి పెట్టి చెప్తారుగా అందరికి ప్రమోషన్ల ఇప్పిస్తా మాకడికి వస్తే మీకు అది చేస్తాం అది అన్నట్టు మంచి చెప్తాం ఫ్యూచర్లో మ కు పైసలొస్తే
అంటే కొంచెం జాతకాలు లెక్కన
లేపి పైసలు తీస్ వుడ్డదిగా వలకడ ఇస్కాన్ ఉ నేను ఎల్లా యూస్ చేసుకునేది ఇగల్ తాగరు ఇట ఎటు ఏటో పోయింటారు చక్కన అయ్ పా అంత రూమ్ లో ఉంటరు
ఉఏ
హ ఒక్కొకరు ఒక్క దేవుని నమ్ముతారు అల్లా అందరు మంచిగ ఉంటాది సరదాగా
ఉ హు ఇంకా కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటాది అంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మూవీందట్ట
ఆ ఆ ఇంకొకటి ఆ రీసెంట్ గానే చూసిన యుటు ఇచ్చినాక డబ ఇంకొక విధం చూస్తూ ఉంటారు పెద్ద వాగుది అంత బాగా స్ట్రీట్ డాగ్ అది ఇగ
హహ
అదే నార్మల్ గా బ్రెజిలియన్ బిర్యానీ అంటారు కానీ అది ఏమి ఉండదు. పూర్ కుక్క అని అంటారు. తడితే తెత్ ఇంగ్లీష్ కుక్క ఇంట్లా ఇ కొయి పెంచుకుంటాడు వీరు వరు ఏమో అవసరమంటాయి కద మీని పై అది కుక్ అవసరం అది దేనికి అయినా వాళ్ళంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటంది కదా అంటే వెళ్ళటం కాది అట్ల ఆమె కుక్ ఉంటది ఆమె కుక్కల అంటే ఇష్టం ఆమె రోజు పార్క్ కు వస్తది కుక్కలను అమేసి కుక్ తీస్ క్కొని పోవాలి ఈ రిటై ఆమె కోసం గుడి అయితే దేనికిడ కుక్కలు ఇస్తము అన్నట్టు చూపించుకోవాల తీసుకొని పోతాడే
అ అ
తీసుకుని పోతే రక్క న మస్సు సతాఇస్తది అల్ ఇంట్లో అందరిని మస్ సతాం సతాంసు వెత్తది
అవునా ప్రభు సంజూస్ నగాదే పోతే ఆహ్ సికం చుపుతే. నిచ్ మడిగేస్తారు.
ఉమ్ ఆహ్ ఏమైతాది అసలు కి. లాస్ట్ హీరో తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మొత్తం దానికి కొంచెం ట్రైనింగ్ అది కాదు నార్మల్ చెప్పింది వింటది నార్మల్ మరి అంతా ఐటమ్ లెదు. ఏం నేచది. అంటే ఫాస్ట్ మంచి ఉంటాది. ఆలోచన దంత ఇదే రా కొంచెం ఒక ట్రైనర్ చూస్తాడు. ఒక ఊర్లోకేంచి ఇక్కడిక్కడనే వేస్తాడు అంటే వాళ్ల ఇంట్లోలకి నచ్చదు ఒక్కొక్క. ఇంకోక్కే గురువు ఏం చేస్తాడు. ఆహ్ పక్క నించోనికి పోయి. ఆళ్ళ ఇట్ల కోడింగ్ ఉంటది. ఇంకా చర్చ్ తాళం తీసుకుని చర్చి మీద లో పై కోయి కూర్చుంటది. అట్లా రింగ పప్ తెప్పిస్తాడు. ఉహూ బోల్డ్ ఉదుతది
తర్వాత చెప్పు నేను మళ్ళా చేస్తా.
ఆహ్